ఆ అలా చెప్పానా ఆ చెప్పండండి అండి
బాగున్నారాండి
ఆ బాగున్నామ్మా ఏం చేస్తన్నారు
ఆ బాగున్నామండి
వెళ్ళిందా అండి ఇవాళ వరకి
వెళ్ళి వచ్చినామండి ఇప్పుడే వచ్చినాంమండి ఇందాకా
ఆ బాగునారు
ఏం చేస్తున్నారండి
ఏం లేదండిగా శ్రీరామ నవమి కదా వేల్ళ్తారా అందరూ టెంపుల్కి
వెళ్తామండి మా మాకు ఇవాటి నుంచి వెళ్ళి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని స్టార్ట్ అయినాయండి
అ గుడి దగ్గర ఉందా గుడి దగ్గర ఉందా అండి న సరే మరి
ఆ అవునండి
ఎన్నింటికైతయండి శ్రీ రమ కళ్యాణం
మీరు వెళ్తారా అండి
ఆ వెళ్తాం అండి నా కూడా కొంచం ఇంకా అండి
ఎట్లా చేస్తారండి మరి మీ దగ్గర
అడి చేస్తారండి
చాలా చీరా ఇ అవి పంపలే తీ
మళ్కే కళ్యాణం అయిన తర్వాత అక్కడే నేను భోజనాలు పెడతారని ఆ భోజనాలు చేసి మళ్ళా పానుకమది చూస్తారు కదా అని అ మనీ న చేేపడ కోప్ప గతరి రాసాల అ
హలో
మ నిర్మాల్గా వెళ్తారా అండి
ఆ
ఇతే రాారు
ఆ
వళ చేస్త
ఆ వెళ్తామండి మేము కూడా వెళ్తాం మాద దగ్గర కూడా నుంచే చేస్తారండి ముందు రోజుల నుంచే పచ్చని పందిరి ఇద అన్నీ చేేస్తారండి మా దగ్గర దగ్గర కూడా మనం మన మామూలుగా అ ప్లే చేస్తారో అట్ల న చూస్తార అండి
ఉ
హ ఇవాల హ యువరాది మళ్ళీ రేపు కళ్యాణం
మ
మళ్ళీ సాయంత్రం కుంకుమ పూజ అవ అన్నీ ఇస్తారండి
అపో
ఆ డి కుంకుమ పూజ అని చేస్తారంండి సాయంత్రం అ మళ్ళీ పొద్దున ఏ కళ్యాణం అండి
దేవు్ణి కూడా ఊరేగింత జరుగుతుంది కదండి
దేవునరు ఇప్పుడ ఆ అవునండి
ఆ
ఇప్ప అడి ఇవరి చాయ విడి హలో
ఆప్ప
ఆ దేవుల
పనులు కాలేదా అండి ఇక చెప్పాలండి వినిపిస్తాను
హలో
ఆ అ విం చెస్తాను
హలో
హలో హలా రన్పిస్తాన్
హలో
వినిపిస్తుంది టీచర్
హలో
అలాన ఇప్ప కూడా
హలో
హాలో
హలో
ఆ చెప్పడండి విపిస్తంది
హలో
వినిపిస్తుంది చెప్పడండి ఇంక ఏమేమేం చేస్తారు
హలో
చెప్పననండి వినిపిస్తాంది
ఆ వంట అయింద అండి
కాలేదండి ఇంక వంట
మీ దయిందండి వంట
ఆ లేదండి కాలేదండి ఇవళ తర్స్డే ఫాస్ స్టింగ్ అండీ
అ
పోవాలండి ఫ్రూట్స్ తిన్నాండి మధ్యాహ్నం
ఏం చేస్తాడ్రండి
హలో
ఆ హలో ప్రిపేర్ ఐయితుందా వంటక
హలో ఆ లేదండి ఇంకా చెయ్యాలండి క్క ఇగ మా మార్నింగ్ దోశ మార్నింగ్ దోశ ఏసీ స్తానండి మధ్యాహ్నం లంచ్ చేసానండి ఇక నేను ఫాస్టింగ్ కదండి ఇక ఇప్పుడు చేసుకోవాలండి
నటుందా అండి చూడండి
ఆ ఇప్పుడు చేసుకోవాలండి వర్షం వచ్చేలా ఉందండి మా సైడు
అవునండి వాతావరణం అవునా అండి ఇటు కూడా సల్లగనే ఉంది వాతావరణం వర మచ్చేలాగున్నది అధ్యయనం అంటే ఎన్ని ఉంటాంది ఈవినింగ్ ఒకటేసారి చల్లగ అయిపోతాయి కదండి
ఆహా అవునండి ఆ టీ తాగాలండి ఇప్పుడే పెట్టాను అండి టి
ఉ
తాగేర అండి మీరు ఆ మేము కూడా ఇప్పుడే పెట్టినాం మనకి తీయిది ఉంటే తాగలేనన్ని ఏం చేస్తారండి మరి మధ చేసి ఇవాళ నైట్ ఏం కర్రీ చేస్త సరు
ఇంకా చేయలండి ఏమైనా పప్పు వేయాలి అండి య తీసుకున్నా బెండకాయ కర్రీ చేయాలనుకుంటున్నా ఉ పిల్లలు వచ్చిండ్రా అండి అ
ఆ వచ్చిందండి స్కూల్ కి ఎల్లి వచ్చిందండి మధ్యాహ్నం అప్పుడు వాళ్ళ వచ్చే టైంకి మస్తు ఎండ ఉంది అదేనండి
అవును గాని న్
ఇప్పుడే కొంచెం వాతావరణం చల్లగాయిందండి చల్లగా అయిపోతుంది అవునండి అవును నిన్న కూడా ఇట్లనే ఉండేనండి నిన్న కూడా ఉరుముతుంది ఆ ఇంకేంటండీ కొత్తగా విసయాలు రేపు వెళ్తారా అండి టెంపుల్ కి ఆ వెళ్తామండి రేపు వెళ్తామండి ఎలా వేల్తారండి ఆ వేల్తామ్ ఇస్తామండి అక్కనే ఎల్లి ఆ ఇక కళ్యాణం అయిన తర్వాత మా మా టెంపుల్లో మా టెంపుల్లో నే భోజనాలు కూడా పెడతారండి
న్నే చేసతురా అండి భోజనాాలు కూడా
స్తారండి భోజనాలు కూడా పెడతారండి
ఇంకా అండి ప్రసాదాలు అవియివే తీసుకెళ్తారా అండి
హలో
అ
హలో
ఆ చెప్పండి అండి వినిపిస్తుందండి
బోజనాలు కూడా పెడతారండి
అంతా తిసుకుంటారు కదా అండి
ఏతి ఇక్కడే తినేసి వస్తామండి అందరం వెళ్తామండి మా ఇ కూడానివ్వండి మీర అక్కడే ఇవండి
తింటారా అండి అక్కడ మీరు
ఆ తింటామండి అక్కడనే ఎక్కడ దొరుకుతుదిండి మనకి దేని దగ్గరిది
ఉమ్ చెప్పండి అండి వినిపిస్తాంది
ఆ ఎక్కడ దొరుకుతది అండి దేవుని దగ్గరది
ఉమ్ మయి
అందుకే బాగా జరుగుతాది న్న కళ్యాణమ్ మా దగ్గర
ఉమ్
ఉమ్ మా దగ్గర ఎప్పుడైనా మంచిగా చేస్తారండి టూ డేస్ చేస్త ారండి ఓ ఇప్పుడు మస్తు పూజలు చేస్తున్నారండి ఉమ్
ఇంకా అండి
హలో పిల్లొల్లు వచ్చారండి వచ్చారండి స్కూల్ కెళ్ళొచ్చారండి వాళ్ళకి పాలు పోశానండి ఆ స్నాక్స్ స ఏమో స్వీట్ కార్న్ తీసుకొచ్చారండి మా సారు అవి ఉడకబెట్టించానండి అవి హెల్త్ కి మంచిది కదండి
ఉమ్ ఉడకపెట్టేటివా అండి
ఆ అవు
ఆవున కాల మ
ఉడకబెట్టించానండి ఇక తిన్నారండి వాళ్ళకి పాలు పోసానండి ఆ చాలు వసానండి తాగు వాళ్ళ ఉమ్
ఉమ్
మీరండి పిల్లలకి ఏం చేశారండి స్నాక్స్
ఈ నేను టీ పోసానండి పెసులు అవి తిన్నారు లో ఆడుకుంటున్నారండి మా పిల్లలు ఈ మధ్యాహ్నం కొంచెం ఎండలు ఉండేవి కదా బయట ఇప్పుడే ఆడుకుంటున్నారు
అవునండి ఇప్పుడే కొంచం చల్లగయిందండి అవునండి చాలా పడుతున్నాయండి గుండాలు హమ్ ఆమ ఒకటేసారి చల్లవ అవునండి మధ్యాహ్నమేమో ఎంత బాగు హమ్ మాకు దగ్గర్లో పార్క్ ఉంటదండి పిల్లల్ని తీసుకొని అట్ల సాయంత్రం టైమ్ లో వెళ్తామ అండి మేము ఆ వెళ్తామండి కొంచెం పిల్లల కూడా రిలాక్స్ గుం అది కదండి
ఆఓ
హమ్ ఎప్పటికి చదువు చదువు అనకుండా వాళ్ళ గూడా కాసేపు ఆడుకుంటారు వేరే కదండి అ పిల్లలకి ఆట పాట చదువు అన్ని ఉండాలి కదా
నాకేం లాగా అయిపోలేదండి గాడి అంతా గూడా
అవునండి తీసుకెళ్తామా తీసుకెళ్తామండి అట్లా అట్ల సరదగా మా పిల్లలని వెళ్తారాండి మీరు ఎప్పుడన్నా సరదగా ఎక్కడికి వెళ్తారండి మరి
మేము గూడా మా ఊర్లో దగ్గర టెంపుల్ అయ్యేస్తా అండి వెల్కమ్ అండి అంతనే టెంపుల్ చేస్తరు
అ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలండి
ధన్యవాదాలు అండి మీ గూడా
ఆ
అ అచ్చరాతే బస్